హాయ్ బ్రో
హలో అంకు అది
ఆ వినపడుతుంది బ్రో
ఆహా ఖాలినె ప్పుడే టిఫిన్ చేసి పైన కొచ్ చే అంటారస్లు
బాగున్నావా
ఆ
బాగన్నా వండి
ఆ బాగున్నా బ్రో నువ్వెట్లున్నావ్
ఆ పవనా బ్రో ఇంట్లికా ఇంటికి ఫోన్ చేసావా
ఆ చేస్తాంట బ్రో మాములు లేవు మా ఫాదర్ చేస్తాంటారు, ఆయన డెలివరీ అనుకుంటారు. ఏమి ఎట్లా స్టేటస్ అది ఇది అంతా ఓకే నా ఇదీ అనంతే మీసైడ్ ఎట్లా
ఏం బ్రో ఎలా ఉన్నారు ఇంట్లో అన్ని
నా అంతా బాగున్నారన్నోళ్ళు తీ సారిట్లా మీ సైడెట్లున్నారు
ఆ నా ఇంట్లో ఉన్నారు కదా
ఆ ఓకే అంటే అంతా ఓకేనా అని
ఆ ఆ ఓకే బ్రో అన్నీ
ఓకే అదే అండి ఆహా ఇల్లు కన్స్ట్రక్షను ఎట్లా జరుగుతోంది
ఆ బాగానే జరుగుతుంది అంటే మన మేస్త్రి ఆ టూ వీల్లో ఉమ్ చ్ అంటే కంట్రాక్ కంట్రాక్ట్ తీసుకున్న వాడు ఆ టూ వీల్ కంట్రాక్ట్ తీసుకోమను ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళారువాడు
ఉహు మీ ఎన్మిదివందల్ ఎం మ్మరి స్టాప్ చేసినారా ఎట్ల మరి టాప్ వేసినారా
ఆహా ఇంకా స్టాప్స్ చేయలేదు అంటే ఇప్పుడు ఆ గిలావ లెవెల్ లో ఉంది గిలావ చేస్తున్నారు ఉమ్ అంటే ఇం ఒక ఆ సెవెన్ మంత్స్ గిలా కంప్లీట్ అయితే ఒక ఆ ఫుల్ లప్పువ లప్పువ తెలుసా నీకు
లేదు లేదు త్రి తెలీదు
అది పెయింట్ టింగ్ అది అక అది ఒక పెయింటింగ్ అది ఒక ఒక ఒక కోటింగ్ ఆ ఒక అదే ఆ అదే లప్పం అది ఒక కోటింగ్ అవునా లిప్ అంటే ఫం ఒక కోటింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత టైల్స్ టైల్స్ పెట్టి ఉమ్ తర్వా త మళ్ళీ లప్పువ పెట్టి ఆ తర్వాత్ త వైరింగ్ ఉంది వైరింగ్ చేసి ఒక సెవెన్ మంత్స్ పడుతు ఉంది బ్రో సెవన్ మంత్స్
సెవన్ మంత్స్ ఓకే మాములు అమౌంట్ ఎంతయితది బ్రో
ఇంతవరకు ట్వంటీ ఎయిట్ ల్యాక్సు
ఓహో ఇంగ ఎక్స్పెక్టెడ్ ఎంత
ఇంకా ఎక్స్పెక్టెడ్ అంటే అది ఆ డిపెండ్ అప్అన్
మనం ఏమేమి చూస్ చేసుకుంటామో అవి అంతేనా
తే బ్రో అంటే ఇప్పుడు నార్మల్ గా అంటే ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ ల్యాక్ పోతుంది
ఉమ్
ఆ ఇన్ కా లగ్జురీ కావాలంటే ఆ లగ్జురీ కావాలంటే ఇంకా థర్ టే థర్టీ ల్యాక్స్ త్ ఎక్స్పటేషన్స్ ఉంది బ్రో అంటే నార్మల్ గా పడుతుంది బ్రో అంటే అన్ని వేస్ట్ కదా డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇది హోమ్ కి హోమ్ ఇన్వెస్ట్మెంట్ ఎం డేడడ్ డెడ్ ఇన్వెస్ట్మెంట్
అబ్బా ఎట్లా ఉహు ఆపాలి బ్రో
ఎంబ్రో
ఉహుమ్ లేదు ఎట్లా డైరెక్ట్ మెటీరియల్ మీది ఆనికి డబ్బులు ఇస్తారా లేకుంటే ఆయనే మొత్తం అంత మెటీరియల్ అంతా చూసుకుంటారా
ఆహా మనది మెటీరియల్
ఉహుమ్ మెటీరియల్ నిది ఆయన వచ్చి జస్ట్ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చి పోతా
ఆ అంతే అంతే అంతే
ఆహా ఉం లేదులే నేను ఇట్లా అంట కొంతమంద్ దిసా ఏంటుందంటే మెటీరియల్ అంత మొత్తం మీ ఇదే బిల్డరు బిల్డర్ మాదిరి ఇంత అని ఇచ్చేస్ టల్ మామూలుగ ఆ టైప్ లో ఏమో అని అంతే
ఆ అంతే బ్రో ఒక అది ఎంతంటే వన్ ఒక స్క్వేర్ ఫీట్ కి థర్టీ త్రీ థౌజండ్
అ కట్టించేక లేక మెట్ టీరిల్ వాళ్ళదేనా అదిగ రాజనా అంటే ఎంత ఎన్ని స్క్వేర్ ఫీట్లు వస్తుంది మీది
ఒక ఊం తెలిదు బ్రో అంటే నాకి
అందాకే ఓకే ఎన్ని సెంట్సు పెండ్ సెంట్
సెంట్స్ ఒచ్చి అంటే ఉం సో లెంత్ లెంత్ లెంత్ ఒచ్చి ఆ సిక్స్టీ త్రీ ఫీటు
మ్
ఏదో బ్రేక్ అయితాంది నీ సైడ్ నుంచినా హలో హలో హలో హలో హలో ఆ విన్పడుదా ఆ విన్పడు ఇదో బ్రేక్ అయ్యె మధ్యలో ఆ యో మీసైడ్ నుంచేనేమో ప్రేమ కణం ఊ ఇక్కడంతా కొంచం ఓకే ఎంత బానే ఉంది ఉ
ఏ ఇప్పుడు నేనిక్కడ వైఫై కనెక్ట్ చేసాను
ఓకే సరే సరే లేండి మామూలు బ్రదర్
ఆ
ఊహూ
నిమేమరి ప్లాన్ ఉందా కొత్త ఇళ్లు
అల్లీ దూరం మేమేదో ఉంటే ఆల్రెడీ గీస్ సింగ్ దాన్ని అదే కన్ట్రక్క్షన్ అయిండేది అది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా అయింటే దాన్ని తీసుకోవున్నాం ప్రస్తుతానికి
అవునా
మ్ ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఏమో పెట్టి దాన్నే కొంచెం ఇంప్రూమ్మెంట్ చేసి తోలింగా అంతే మ్ అంటే దాన్ని కొంచెం అదేన్నో స్టెప్స్ అదంతా వాళ్ళు వాళ్ళు వాళ్ళుకి ఇష్టం వచ్చినట్లు కట్టారు మేం దాన్ని ఏమంటే ప్రస్తుతానికి రెంటుకున్నారు మేం పోయేటప్పటికి దానికి కొంచెం అట్ల స్టెప్స్ తు అంతా అడ్జస్ట్ చేసి కొంచం నీర్ ఇంక కొంచెం స్పేషియస్ గా వచ్చేది అట్లా చేసుకొని అట్లా కొంచెం బాగా అదంతా దానికి ఏంది పౌడర్ మేకప్ అట్ల వేసుకొని కొంచెం మేము పప్రయత్నం కూడా అ కొంచెం చేసుకోనాలని ప్లాన్ అంతే ప్రస్తుతానికైతే నావి ఇన్ని బ తనిగా ఇన్ని దానికి ఇ ప్లస్ త్రీ ఫోర్ లక్స్ కాల్ వస్తుంది మళ్ళ దానికి ఏమన్న రోంత మేకప్ ఇసుకోవాలంటే అన్ని ఎంత కష్టమం బట్ మాకు అడ్వాంటేజ్ ఏమంటే మాక్ ఫాదరే మేస్త్రి అదోటి అడ్ అడ్వాంటజ్ మాక్ అంత
ఒ అంటే లేబర్ కాస్ట్ జ సేవ్ అవుతుంది
సే సేవ్ అవుతుంది మెయిన్ మాకి ఎక్కడ కాస్ట్ కటింగ్ చేయాలా ఎక్కడ పెంచుకోవాలా అనేది కొంచెం ఐడియా ఉంటుంది అ ఇక్కడ కాంప్రమైజ్ కావచ్చు ఇది మళ్ళ కళ్ళంటే చూసుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ కాకూడదు అట్ల ఆ టైప్ లో అంతే ఈ మెటీరియల్ ఒకే ఇది ఈ క్వాలిటీ అయినా ఒకే పర్లేదు జరుగుతుంది ఈ క్వాలిటీ కాదు ఆ టైప్ లో అంతే మ్మ్ ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి నాకేం లేదు బట్ వాళ్ళ కాబట్టి మామూలే అంత అయితే ఇట్ల చేేసే పనే ఇది కాబట్టి మాక్ నాలెడ్జ్ ఉంటది బానే
ఆ జయశంకర్
మ్మ్ ఎం బ్రో
ఆ అంటే ఇప్పుడు ఆఫీస్ లో ఎలా జరుగుతుంది
జరుగుతుంది బ్రో మామూలె ఏదో ఒగా అదే బ్రో ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఏ మరి జాయిన్ అయినావా
ఆ
దాన్ అంటే మమల్ని ఫస్ట్ లోంటే ట్రైనింగ్పెరియోడ్ అయిపోయి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేసి వెయిట్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఒక ప్రాజెక్ట్ వచ్చా ఈ రీసెంట్ గానే ఆ ట్వంటీ ట్వంటి ఫైవ్ డిసెబర్ అనుకుంట డిసెబర్ ఎ నవంబరు
హా ఆ
అప్పుడు వస్తే అప్పుడు నుంచి ఇంకా ఐ మీన్ కంటిన్యూస్ గా ఇంకేమి ప్రాబ్లం ఏమి లేదు బట్ ఉంటది కొంచెం వర్క్ నేర్చుకునేంత ఎక్స్పీరియన్స్ తెచ్చుకునేదాక ఆడే ఉండాలి అయ నను తప్పుడు అంతా ఓకే అనుకున్నాడు కొంచ చూస్త పో ముందుకి దేనా వేరే దగ్గేరె
ఆ ఆ బ్రో అంతే మనీ అంత అతే శాలరీ ఇంక్రిమెంట్ కావాలంటే కంపెనీ కం- నకు అయే కంపెనీషూ షిఫ్ట్ చేస్తా ఆ సూట్ అయితే అది ఇంక్రిమెంట్ అవుతుంది ఆ కంపెనీలో లాయల్టీ చూపిస్తే
గరెక్ట్ టయానికి పోతన నవిస్తర అంతే
ఆ అంతే అంటే ఇప్పు ఇప్పుడు ఈ అంటే ఐటి కంపెనీలో లే ఆఫ్ చ చాలా కదా
ఉమ్ కరెక్ట్
ఉమ్
మీదాంట్లో ఎవరన్నా ఉన్నారా మొన్న రీసెంట్ గా లైవ్లీ లేవు ఎండలో
ఎంరా
మీరంతా ఎవరైనా ఉన్నారా నీకు తె నీ సర్కెల్ ఎవరనా లే ఫైండ్ వొళ్ళు
ఆ అంటే ఉన్నారు బ్రో ఒక మన బ్రోనే ఉన్నారు అంటే కజిన్ బ్రదర్ కజిన్ కజిన్ బ్రదర్ ఉన్నారు అది ఏం తెలిదు బ్రో అంటే ఏఐ ఇంప్లిమెంట్ చేశారంటే కంపెనీలో
వేర
అందుకే ఏ కంపెనీ వచ్చి ఏమ పేరు తెలిదు నాకు అంత కరెక్ట్ గా అయి కూడా ఐటి అ వా కూడా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను శాలరీ వచ్చి ఫార్టీ తౌసండ్ వస్తుంది ఏమో ఆ అప్పుడుప్పుడు ఆ అప్పుడు ఏఐ ఇంప్లిమెంట్ చేశారంటే ఆ కంపెనీలో ఇందుకే జల్ ఆ జాబు వదిలి వదిలిపోయింది తో అంత చెప్పాడ్ వాడు మన కజిన్ బ్రదర్ వాడు ఎప్పుడో వేరే కమ్నీ ఇంటర్వూకు ఇంటర్వ్యూ ఆ వీటిని ఇంటర్వ్యూ అటెండ్ చేసి జాయిన్ అయ్యాడు ఆల్రెడీ మేబీ ఐబీఎం కున్నా నేను ఐ
ఓహో మాది పెద్దదే నప్పా
ఆహా నాలెడ్జ్ ఉంది వాడికి చాలా నాలెడ్జ్ ఉంది ఇంట్ ఇంటెలిజెంట్ ఫెలో ఆ దొరికింది
హ్మ్ అట్లయితే పర్లేదు లే పాప్ము
ఆహా అంతే ఇప్పుడు వాడు వర్క్ ఫ్రం చేస్తారు. ప్రీవియస్ లో ఇప్పుడు ఆఫీసు అదే కొంచ్ కొంచెం ఆ కొంచెం అడ్జస్ట్ అవ్నికి కష్టం అవుతుంది అంటే సేపాడు వాడు
హ్మ్
అంటే ఇంట్లో ఉంటే మనీ సేవ్ అవుతుంది కదా.
కరెక్టే ఈ పీజీది మామూలు ఎక్స్‌పెన్సెస్ అవన్నీ మిగులుతాయి. ఇక్కడయితే అదంతా ఎక్స్‌పెన్సెస్ అయి ముందే బయటికి పోవాలా తినాలా ఆటికి ఈటికీ టైంపాస్ అది ఇది బస్సు చార్జెస్ పోయ్యేది వచ్చేది ఊరికి గిరికి ఇందా అయినే అయితుంది అంతా మ్మ్ పర్మనెంట్ వర్క్ ఫ్రం హోంమా పర్మనెంట్ వర్క్ ఫ్రం హోమ్ ఆ
పర్మనెంట్ అంటే ఆ మీన్స్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ కి రిపోర్ట్ చేయనికి మేల్ వస్తుంది వాడికి
ఓకే అఫ్
ఆ ఆ అంతే అంతే అంటే ఇప్పుడు ఒక కంప్లీట్ గా ఆఫీస్ ఆఫీసర్
సరే బ్రో
ఆహ్ ఓకే బ్రో మళ్ళి క కలుద్దాం బాయ్
హు ఓకే
మ్మ్